అ
లత హలో
ఆ అక్క కలిసిిందగా మట్లా ఇన్బడతుందా
ఇప్పుడు ఒకే ఎంద్ ఐందా పని
ఆ అయింద అక్క కూపమ అన్ని అయి పోయిని
మ్ ఎం
ఏ నిన్న మాటంద తదెఉంద అక్క కబ్బియ మరే ఇన్ ఫ్యాక్ట్ ఇయల జయమంట చెత్తా లేపోతే అది సరిపోతుంది. కొది కొొది వంది ఏవి చడ
కాయలైపొయా కోసుడు
యార్క్కప్ప మనుషులు పెట్నమంటే అయేఏ పోతాంద్దంట
పది మందా పదిహేను మంది వత్తారా
ఈ ఏళ పది పద్దెనిమిది మంది వచ్చిరంటా
ఉహూ ఆ
అదే చూసిన వీళ్లు ములు, ఆ కొత్తారు ఉన్నట్టుంది అక్క కోతారు ములుగోలు ఎవరు లేరు మాకు వాళ్ళు ఒకలే వాళ్లే పదిహేను మది అదే ఈ కాయ కోసరికి కాయ ఎండిపోతంది నేను చెప్తా అంటే ఇంటలేదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు అంటారు ఉహు,
అదే
అంతే లే పాటు మరి ఏం చె తే ఎవరినైనా
అదే బబ్లు ఇగ అమ్ములు వత్తాది అంటే పంపించిన, ఆ పోయిరు అదే ఒత్త పోతే పోయినట్టు అని,
ఉహు ఏ పిల్లలకి,
అదే పిచ్చిరావు బాబాయ్ మనమరాళ్ళు ఎప్పుడు మరితెలేదు నేను, ఆ మల్ల వస్తురు అక్క ఏం పొద్దున నిను చూస్తే ఉన్నారు తల్లి పిల్లలు ఇద్దరు ఉన్నారు ఇంక నేను పోలే పొద్దున్న పాల హడావుడి. అ రేపు పొద్దున నువ్వు వచ్చి పాల సాయంత్రంప్పుడు నువ్వు అమ్ములు పోరాదులి,
సరే సరే లేఅయితే అదే అదే పోయి ఇచ్చి వాదం ఒకటి నేను కూడా ఒకటి డ్రె తే ఒకటి తెచ్చిన డ్రస్సు
ఆ ఆ రోజు పోదాంనుకున్నా కానీ ఇంక ఏడా ఇంక అంతలోకే పోయిందన్నారు కదా
ఆ
అట్లాపోలేదిగా
అదే వాళ్ళు తెస్తురి అనుకుంటారు నేనే తేలేదు అని
ఆ
ఆ రోజు అనుకోకుండా పోయినా పె అదే పెళ్లి అని తెలిసింది అప్పటికి తెలువ ముందు రోజేగా తెలిసింది, ఇగ బా అమ్ములు తక్కువ అమ్ములు పోలేదుడ్రెస్ తేలేదు ఆ రోజు పెద్దమ్మ కూడా పోలేదు ఎట్లా ఇయ్యలా అమ్ములువాతటే ఇగ పొద్దున సూతే ఉన్నారు ఉంటే, ఆ ఏదో ఫంక్షన్ లాంటి చేస్తారేమో అనుకున్న ఇగ చేస్తలేరుగా, ఈ పుట్టినా రోజు పుట్టిన్ రోజు ఏం తరగ ఒక ఇప్పుడు వరకు నమ్గందకు వాళ అకి వాల ఇంటికాడ చేస్తారే
వాళ్ళ నాన్న ఫ్లాట్ ఇచ్చిండ అంట కదా పైసలు ఇవన్నీ ఎందుకు కానీ
ఆ
ఫ్లాట్ ఇచ్చిండంట కదా వాళ్ళ నానా
ఏది బంగారం పెట్టకుండనా మన మనవరాలకా
అ
వెండి బంగారం పెట్టే
అంటే ఆల్రెడీ ఎంతో చేతులకు మరి ఎందో మరేమో కాని చేపిచ్చిరంట
హ్మ్
అయినా గానీ ఒక మూడు గుంటలో మరి ఎన్ని గుంటలో పెట్టిండట త
అందము యాడ ఆన్నే వాల్ల ఇంటి కాన్న
ఆ అక్కడిదే మరి ఇగ అక్కడెక్కడితే పెట్టిండ్రో మనకేం తెలుసు కాని పెట్టిండ్రని అని అన్నారు
హ్మ్ హు
తెలిసింది అట్లా పెట్టిండ్రంట అని
ఓన్లీ కట్నం పైసలు పెట్టి బా ప్లా ఇల్లు కొన్నాడుగా ములుగు లో
ములుగులో ఇల్లు కొన్ ఆ అక్కడ ఎక్కన్నో కొన్నారు కదా ఆ పెంకుటిళ్లు అటు మా మా మామయ్యోల్ల ఇంటికెళ్లి అ కొన్నార్లే
ఆ సోన బుద
అదే అదే అదే అప్పుడు కొన్నార్లే గ్రామ పంచాయతీకెళ్ళి రోడ్డు లోపలికి వె
హ్మ్ అప్పుడే అన్నాడు బాబాయే అన్నాడు అవి నేసుకొని కొన్ని ఏసిన రా కొద్ది తక్కువ పడితే
హ్మ్
కొన్నార మళ్ళా ఎందుకు మా మేం వాడుకున్న పేరు మాకెందుకు
అంతేలే
కానీ అప్పుడే కొన నా చెప్పిండు బాబాయే అ నాతో అప్పుడు బ వ ట్టాడు కదా అప్పుడప్పుడు
అదే అదేలేే హ్మ్ హ్మ్ హ్మ్
నందరు నాకేం తెలుసు అప్పుడు నేను ఉ మా మేం కొన్నాకనే మాక్ అదే ఉన్నాన్న అడిగితే
ఉ
అప్పుడ తర్వాత మేము అడగోన్నాం రా ఇట్లా అని చెప్పి వివరంమని చెప్పింది అట్లా లేకపోతే చెప్పంపోవులే కని
హు
ఎం కూర చేసినవ్
కూర పొద్దున చి కేన్ వండిన అయిపోయింది మళ్ళీ ఏదన్నా చెయాలి ఇప్పుడు సూషి ఏదో ఒకటి జే త్త అప్పుడు ఏమైంది మరి ఫోన్ కే
ఫోను నువ్ చేసినాక నీకంటే ముందు ఉషా చేసింది నాకు ఫోను కా కలుపుతా అంటే సరే కలుపు అన్నగా మరినువ్ ఇడ్ డికీ కలిపుతే ఏ ఎత్తుతే మధ్యల బాగుండది కదా అందుకని ఎత్తలేదు ఇగ మళ్ళీ చేద్దాం అనుకున్నా ఇగ మళ్ళీ చేద్దాం అనుకునే లోపు ఈయన ఒచ్చిండూ ఈన ఇగ అన్నం తింటా అంటే ఇగ సర్లేగా ఎట్లాగో ఇది ఇగ కాని పనిలే అని ఇగ నిమ్మళంగా అగిన అన్నట్టు అటిఇటూ కాకుండా ఆగిపోతయి ఇగ అందుకు
మళ్ళీ ఇబ్బంది పడాల ఆ ఫన్ కట్ అయి మల్ల అటు ఇటు ఇబ్బంద ఇప్పటికే ఉష కట్ అయింది అనుకున్న నేను ఉషా కట్ అయింది కట్ అయితే పోయిండెమో అనుకున్నా మన కాదు మళ్ళ ఉష కాడికి పోయి టకటక మళ్ళా ఆ అక్కని నీ అదృష్టం ఏదో బాగున్నట్టుంది క్కడ అది పోలేదు నీకొకటి పాది అని మళ్ళీ ఎమ్మటే చేసి మాట్లాడించింది ఇగ ఇంక మళ్ళ ఇంగ అటుఇటు కాకుండా ఇబ్బంది అయితుందని మళ్ళీ చే అందుకే చెయలే ఇప్పుడైతే కొద్దిగా నిమ్మళంగా ఉంటాం కదా పావు గంట అటుఇటు
అంతేలే హు
అందుకనే అది ఎ ఎవరు ఒకలు తరువాత ఒకలు చేద్దామనిలే ఇగ నిమ్మలంగా ఊ
ఉహ్
అద అద్ అదే మినుములు తెప్పిద్దాం అనుకుంన్న బబ్లూ పోయెలోపు బండే మొత్తం ఇలాగ తెస్తాలా రెప్
ఇలా పోతారు అప్పటికి ఆ ఏడు గంటల వరకు పోతా అన్నడు మరి అబ్బాయి
నా నమ్కొాకువ ఇల్ ని దంగా అపోతడా
అదే లే
అ
య పొద్దున్నే ఫోన్ చేస్తే నేను ఉండను సాయంత్రం పోతా అ అన్నడమాకే వాడిటం
కానీల ర పొద్దునంత సేఫ్ గా అంట అయితే కాలేజ్ పదిడు కారు ఎగజామ్స్న్నాన్నా మామ్ కాలజ ఏనా
ఎగ్జామ్స్
కాలేజేతే ఉందిలేప్ప
అబ్బా మరి అ
జ అ నువ్ చేసినట్టులాగ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని
అన్నత్ెట
ఎస్ అదేలే పోకుంే వరుకు వచ్చినా రాలేదు అద అయిపోయిలే కంప్లీట్ చేయాలిగా వాండకు ఏల తే ఇబ్బంది అవుతుంది తక్క మళ్ళా త్రా అాలంటే కష్టం ఇప్పుడే కష్టష్ట ఉంటారు
ఎ తెడం మరి ఎట్ట చేతాడబ్ బాయి్ అప్పుడు వరకు ఎట్లయితాదో అక
వంశి రాలే పండక్కి
రాం అక్కడ అమ్మూలి ఇంటికా అన్న కబడు ఉండేది నే ఉన్నాడు
ఆఓ
అమ్మోలు ఇంటి కాన్నద ఉన్నాడు ఆ
యి ఆ ఆ
హ
ఇంగా ఉగాదికి రాలేదంటె పా అన్నే న్నడు ఇప్పుడె పన్నాడు ములు ఆడ ఉన్నడు
ఉహు
న్నడ్ ఇంట్లనె
అదె
నే అంకనే యప చట్ కింద కోచ్చి పన్నా యాప్ చెట్ కింద కూచ్చి మాట్లాడతానిగా గదే ఇ ఆ ఇగ మళ్ళీ నీ మాట్లాడ ఇనల్నుకో మళ్ళ ఎకు ఇగా మళ్ళ అదొక నాక్ మళ్ళ రివర్స్ నాక చెప్తాను అట్లాగ అందుకనే ఇటుబడి ఒచ్చిన ఇగ చెట్టు కిందికి చెప్ పీ నడూ ఉహు అన్నడు సైలెంట్ గనే ఉన్నడు ఏం మాట్లాడతలె ఎందుకు ఆయ ఆయని ఇష్టం నీ ఇష్టం అన్నది
అహా అ దే ఊ
ఏడిపోతా ఇంట్లనే గా కాపోతె ఎప్పుడు కాశేప్
అదదేగా
పద్దయట గద పన్నెండు నాలుగందల చిల్లారెమ్ పడ్డయట
ఆ
అదె దాన్ని బట్టి రేటింగ్ ఉంటుంది గా మనం ఐదు పర్సెంట్ ఏస్తంగా వల్లై చెక్ చేస్కోని ఎత్తర నిమ్మల్లాంగ్ ఇప్పూ నాలుగొందల దాకా బడ్డయట ఆ మోన్న ఐపేంది శనివారం ఐపేంది
ఆమె ఇర్వై కాల్లై
ఇప్పటి వరకు నాలుగొందల్ బడ్ ఆ అది ముందు గదా అక్క మనకంట ముందు గదా ఇపోనంకనే పడతాయ్ గా క వ కాల తస్ పూర్తిజేయల మనం ఎటుజే
ఉమ్ నా ఇప్పుడు ఇవి ఆరకాల్లే ఐపేనాయ్
మరి ఇంకా ఉన్నయ్గా ఉమ్
ఇప్పు డ్ ఐ పో లె ఎ కతా నా అదే అయిపోలేదురా
ఆ సరే అక్క టైం అయిపోయింది
ఆ నేను చేస్తా ఇప్పుడు మళ్ళీ మటే ఏ
ఆ చెయ